నమస్కారం అండి
అన్లు
హలో
అదే
హలో
హలో గుడ్ ఈవినింగ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ అండి
బ్లాక్స్ అండి మీరు
వు మీరు ఆ హలో
పు మీ మీ వైపు డిస్టర్బెన్స్ మీ వైపు మీ మీ వైపు డిస్టర్బెన్స్ బాగా వస్తున్నదా అండి బాగా డిస్టర్బెన్స్ వస్తున్నది
ఆ పై ఆ ఇప్పుడు చెప్పానండి
ఇప్పుడు వినిపిస్తున్న అదే నెట్వర్క్ ఇష్యూ అనేది బాగా వస్తున్నద అండి అందుకనే ఇంకా ఎలా అండి ఆరోగ్యం ఎలా ఉన్నది మీం ఇంకా బాగేనా అంత వాతావరణ సూచన ఎలా ఉండదండి మీ మీ సైడ్
ఆ ఆరోగ్యం అయితే బాగానే ఉందండి వాతావరణం అంటే ఇప్పుడు కొంచెం వేడి అయితాందండి ఇప్పుడు స్టార్ట్ అయింది ఉడుకా ఉడకా పెట్టం స్టార్ట్ వంట అయిందండి ఇప్పుడే
ఇప్పుడే ఉడకోబెట్టడం స్టార్ట్ అయింద అండి హా
నిన్న నైట్ కొంచెం చినుకులు వచ్చినాయి కదా గమనించారా మీరు
ఎప్పుడు అండి
నిన్న నైట్ ట్వెల్వ్ వరకు లెవెన్ ట్వెల్వ్ వరకు చినుకులు వచ్చినాయండి ఆ చినుకులు ఆ చినుపులు రావడంతో ఇంకా ఎక్కువ ఉడక పెట్టింది
ఆ
ఉ మీరు పడుకున్నారేమో
లే లేద లేదండి ఎక్కడదండి ఇప్పుడు కాదు ఇంకా మాకు అది కాలేదండి దాన్ని ఏమంటారు ఇంకా భోజనం ఇంకా భో
లేదు నిన్న నైట్ ట్వల్వ్ వరకు పడుకున్నావేమో అంటున్న
నేనా అండి
ఆ
నాకు నాకు డైలీ పండ వరకు ఒకటిన్నర డైలీ కంపల్సరీ అవుతుందండి
అవునా అండి మన
డైలీ అండి మళ మార్నింగ్ సిస్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ కు లేస్తాను కానీ ఏంటిదంటే మధ్యాహ్నము ఒక రెండు గంటలు ఒకవేళ ఏం పని లేకుంటే మధ్యహ్న ఒక రెండు లేదంటే కనుక ఏం లేదు ఇప్పుడు ఒకవేళ వర్క్ లేదనుకోండి లేదనుకుంటే కనుక ఒక రెండు గంటలు మధ్యాహ్నం అనే నిద్రపోతాను లేదంటే కనుక నిద్ర అనేది రాదు ఇప్పుడు వరకుంటే నిద్ర వస్తాద అండి
రాదు రాదు వర్క్ చేస్తు వర్క్ గురించి మైండ్ లో తిరుగుతుంటది నిద్ర అనేది పట్టదు
పట్టదు ఇప్పుడు ఎక్కడికైనా బయటికెళ్తాము నిద్ర అనేది పట్టదు ఒకవేళ ఖాళీగా ఉన్నట్లయితే కనక కంపల్సరీ రోజు ఒక మధ్యాహ్నం రెండు గంటలు పడుకుంటానండి నాకు డెలీ ఉన్నా తోన్ సరే మీరె మీరు మీరెన్ని గంటలకు నిద్రపోతారండి
నాది నేను ఒక్కొక్కసారి తొందరగా నే నిద్రపోతా ఒక్కొక్కసారి తొందరగానే నిద్రపోతా అండి ఇక పిల్లలు పడుకోకపోతే పిల్లలతో ఇక ఉంటాను ఇక ఉమ్ ఒక్కొక్కసారి పండుకోరు కదండి పిల్లలు పిల్లలు ఒక్కొక్కసారి పండుకోరు ఇక కొంచెం లేట్ నైట్ అవుతది ఇక వాళ్ళ కోసం
పిల్లలు బాగా ఇబ్బంది పెడతారు కదండి
ఆ మనకేమో నిద్రస్తుంటది వాళ్ళకేమో నిద్ర నిద్ర రాదు
వాళ్ళగేమో నిద్ర రాదు వాళ్ళేమో కొట్లాటు కున్
ఆ లేదు ఒక్కసారిమో మన మనము మేలు తో ఉంటాం కదా వాళ్ళు పడుకుంటారు
పడుకుం
ఆ అపోజిట్ అపోటి అపోజిట్ చేస్తుంటారు పిల్లలు
అదే అదే అండి ఇంకా పిల్లల ప్రవర్తన అలానే ఉంటది క అండి పిల్లల ప్రవర్తన అనేసి అదే ఉంటది పిల్లలది ఏం చేద్దామండి ఎందరండి మీకు ఎ ఎ ఎందరండి మీకు పిల్లలు
ఆ ఇద్దరు బాబులు ఒక పాప అండి
ఇద్దరు బాబులు పెద్ద బాబుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అండి
ఆ పెద్ద బాబుకి ఇప్పుడు స సెవెన్ అనుకుంటాండి ఇక
పెద్ద బాబుకు సేవెన్ చిన్ననకు ఒక ఫైవ్ ఉంటాయా అండి
త్రీ ఇయర్స్ అండి
పాప త్రీ ఇయర్స్ండి
అవునండి ఇప్పుడు ఏంటిది ఇంకా ఒక వారం అయితే మళ్ళా బడీలు స్టార్ట్ మళ్ళా స్టార్ట్ అయినాయి ఇక స్కూల్స్
స్కూల్స్ ఆ రొటీన్ లైఫ్ స్టార్ట్ అండి పన్నెండు తారీఖ వెళ్ళిక మన స్కూల్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వబోతున్నది పన్నెండు తరగ నుంచి వెళ్ళి పన్నెండు తరగు నుంచి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అవ్వబోతున్నా అండి పన్నెండు తారీఖు వెళ్ళి బుక్స్ కొనాల మళ్ళ సార్ఫ సార్ సార్ చా మన మంచివారంటే ఇప్పుడు మనము ఫస్ట్ ఎక్కిన పదిహేను రోజులకే సార్ ఫస్ట్ పే పెట్
ఫీజ్ అడుగుతారు అవునండి జులై లాస్ట్ వీక్ వరకు ఫీజు క కట్టాలం టే అవి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్
ఫస్ట్ ఇస్టాలమెంట్ ఫీస్ కట్టాలం చేసేస్తారండి చాలా సార్ అనేసి చాలా మంచి వారండి అంటే స్కూలు
ఆ టైం అయితే ఇస్తారండి కానీ కొంచెం తొందరగా స్టార్ట్ పెడతారు కట్టాలి క ట్టాలి అని
ఇక ఇబ్బంది పెట్టడం వల్ల అది కదండి ఏం చేద్దాం చెప్పండి ఇబ్బంది పెట్ట ట్టడం వల్లది అది వాళ్ళ కూడా జీతాలు ఇయాలీ
ఆ అదేగా ఆడ్
సరే అండి సార్ బాగా తొంరగా ఇవ్వండి పరి తానండి అన్ని అన్ని స్కూళ్లతో పోల్చుకుంటేన అయితే ఇప్పుడు ఏ ఏదైతే అయితే మన స్కూల్ ఉన్నదో కొంచెం సార్కి ఏంటిది అంటే కొంచెము అంటే ఫీజ్ అనేది రికవర్ చేయాలా టీచర్లను కూడా మెయింటైన్ చేయాలా అన్ని ఉంటాయి కదండి ఇక
అవునుంటాయి ఇక వాళ్ళ బాధ వాళ్ళది ఉంటది
సార్ బాధ సార్ సార్ వాళ్ళకు ఉంటది ఏమి చేద్దామండి అది కంపల్సరీ కదండి అది
ఆ కంపల్సరీగా అంటే ఆ టీచర్స్ మంత్లీ మంత్లీ ఫీజు అడుగుతారు కదా వాళ్ళది శాలరీ కూడా ఆ వాళ్ళ శాలరీ కూడా ఈ ఫీజులలోనే వెళ్తది కదా
ఇప్పుడు ఇప్పుడు పెద్ద బాబు ఇప్పుడు ఎన్నో క్లాస్ అండి
మా పెద్ద బాబు ఇప్పుడు థర్డ్ క్లాస్ అండి సెకండ్ కంప్లీట్ అయింది
అండి
ఆ అయిందండి.
ఇప్పు ఇప్పుడ్ ఇప్పుడు థార్డ్ క్లాసా ఇప్పుడూ. ఓహో ఓక్కే అండి ఎలా ఉన్న్ ఎలా ఉన్నదండి చడువు మీ బాబు చ మీ బాబు చదివే స్ స్కూళ్ళో చదువు ఎలా ఉన్నదండి.
చదువూ అనేది మంచిగనే ఉన్నదీ కొంచం ఏమంటే పిల్లలు గూడా కోఆపరేట్ జెయాల్ లీ అన్నట్టు టీచర్లూ ఎక్ ఎక్కువ శాతం వీళ్ళ మీద ఫోకస్ పెడతలేర్ అనుకుంటున్నా నేను.
వీళ్ళు కొంచెం అంటే కంపేరింగ్ టూ వేరే స్కూళ్ళు వీళ్ళు కొంచెం ఇంకా డల్లే కనిపిస్తారండి. అంటే చూడండి ఇప్పుడు వేరే కాన్వెంట్ లో చనివిన వాళ్ళ కంటే.
న్నా వీళ్ళు గూడా కొంచం మా పిల్లలక్ కు ఎక్కువ శాతం మ పేరెంట్స్ కంటే టీచర్సూ ఎక్కువ అవగాహన చూపించా లిగదా
కానీ నేనేమనుకుంటు కానీ ఇంకొక విష్ యం నేనేం అనుకు కున్నా అంటే వేరే స్కూళ గిన ఏస్దామనుకుంటే ఇప్ ప్పుడు ఇదొకా ఏమిటంటే ఇప్పుడు పిల్లలూ ప్రవర్తనా అనేది చిన్నప్పట్ టికెళ్ళి ఇట్ల ఉంటరు కదాండి. అంటే ఇప్పుడూ అం అంటే ఇప్ప్ ఇప్పుడు ఎవరైతే అంటే ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ నుంచెళ్ళి ఎల్కేజీ నుంచెళ్ళి ఏంటిదం అంటే అంద్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లలను తీశీ ఒకవేళ వేరే స్కూళ్ళో ఏశాం అనుకోండి మళ్ళీ వాళ్ళత్ తో అందరితో వాళ్ళతో పరిచయం ఏర్పడడానికి మళ్ళీ ఒక సంవత్సరం పడతది కదా అండి.
బడతది అవునూ
ఇప్పుడూ మళ్ళీ ఒక సంవత్సరం హా అదే ఆలోచిస్తున్నం అండి పిల్లలను తీసీ వేరే స్కూళ్ళో ఎయ్యడం. అంటే మైండ్ అనేది స్టడీ పరంగా గూడా చూడాలి కదాండి కొత్త వాళ్ళతో పిల్లలకు తొందరగా అది క కాలేరు కనెక్ట్ కాలేరు కదా అండి
అవును మేమే పెద్ద మన్ పెద్ద మనుషులం మేమే ఎక్కువ ఏమంటే కొత్త వోళ్ళతో. తొందరగా కనెక్ట్ కాలేమ్
కనెక్ట్ కాలేము పిల్లవొస్ ఎలా కనెక్ట్ అయితరు ఇప్పుడు మనం ఎయ్యడమూ ఇప్పుడు మనంతట మనం ఏం దంటే వాళ్ళనూ అడగక ముందు మనం ఏదో ఏస్తం మనం ఏమనుకుంటం అంటే పిలగాళ్ళ చదివేగా గదా ఆళ చదువు గురించే కదా అంతసిది మనం ఈ స్కూళ్ళో నుంచెళ్ళి ఆ స్కూళ్ళో ఏత్తం వెయ్యడం సింపుల్లే. కానీ ఏంటిదంటే అక్కడా అట్మాస్ఫియర్ గానీ లేకపోతే అక్కడా మళ్ళీ అడ్జస్ట్మెంట్ గానీ.
టీచర్స్ నీ అర్థం చేసుకోవాలి మళ్ళా ఏమంటే పిల్లల్తో కల్వాలీ. మళ్ళా ఫ్రెండ్సు కొత్త ఫ్రెండ్సు కలవాట్ చేస్
కొత్ ఆ ఈళ్ళు కొత్
లైఫ్ లో ఫ్రెండ్స్ అనేది ఒక పాటు ఫ్రెండ్స్ మంచిగా ఉంటే హ్యాబిట్స్ మంచిగా ఉంటాయి
ఆ హాబీడ్స్ మంచి చో ఉంటాయి ఇప్పుడు ఉన్న ఇప్ ఇప్పుడున్న ఇప్ ఇప్పుడున్న వున్న వే ఇప్పుడున్న అట్మాస్ఫియర్ ఏంటిదంటే మనం ఏ ఫ్రెండ్ తో అయితే మనం ఎలా ఉ ఉంటమో అతని ఒక వేళ రెస్పెక్టబుల్ పర్సన్ తోని ఉంటే అతను కూడా మనకు విలువిస్తాడు మనం విలువ టే మనకు విలువ పోతు తే అండీ మనమే ఉన్నాము మనం విలువ ఉన్న మనిషి తోన్ తిరుగుతే మనకు విలువ ఉంటది మనము విలువ లేని మనుషులతో తిరుగు తే మనం విలువ ఉంటదా అండి ఉండదు కదండి
ఫ్రెండ్స్ తోనే మనం ఎలాంటోళ్ళు అనేది ఏమంటే వాళ్ళు మా మా గురించి తెలుసుకుంటరన్నట్టు ప్రవర్తన ఆ లే నువ్ చెడ్డు ఫ్రెండ్స్ తో తిరిగి నువ్ మంచి ఓడిగా ఉన్ టే బ ప్ర ప్రజలు నిన్ను మంచోడని చెప్పరు చెడ్డోడే అని చెప్తారు ఉ ఫ్రెండ్స్ ఎలా ఉంటే అలా పేరేస్తది అన్నట్టు
ఇత్రుల పేరస్తది ఇప్పుడు చెడువాళ్ళతో సహవాసం చేసే మనకు లా
చెడ్డళనమే అనుకుంటారు చూసేటళ్ళు మనుషులు
నా చెడ్డు వాళ్ళే అని అనుకుంటారు మనల్ని కూడా అందుక్ కే ఎప్పుడు కూడా అంటారు కదండి స్నేహం మం మంచి వాళ్ళ మంచి వాళ్ళతో చేయాలని చెప్పి పెద్దవాళ్ళు ఊరికనే చెప్పారు కదాండి పెద్దవాళ్ళకి ఎన్నో ఎన్నో అన్ అనుభావాలు ఉంటాయి వాళ్ళ అనుభవాలతోనే వాళ్ళు చెప్తారు
చెప్తరు అవును తరతరాలుగా చూసుకుంటూ వస్తూనే చెప్తరు
చెప్తామండి సరే అండి మీరు చాలా అమూల్యమైన విష్ షయాలు మాకు కేటాయించారు చాలా సమయం కేట్ టాయించారు మా గురించి మీతో మా మీతో మాట్లాడి
పిల్లల స్టడీ గురించి తెలిసింది నాకు చాలా చాలా ధన్యవాదాలండి.
చనా చనా ధన్యవాదాల అండి. ఓకే అండి ఓకే ధన్యవాదాలండి సరే